హలో
హలో చెప్పండి
లో హాయ్ సునీత
హాయి
మీరు ఒక టెన్ మినిట్స్ నాతో మాట్లాడగలరా
ఆ చెప్పం
ఓకే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ఉర్కే కూర్చోని ఉన్నా
అవునా
అవును
ఓకే మార్నింగ్ నుంచి ఏం చేశారు మీరు?
మార్నింగ్ నుంచి మార్నింగ్ లేట్గా లేచా ఎయిట్ థర్టీ కి అలా లేచా ఫ్ స్నానం చేసా మరి టిఫిన్ తిన్నా ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసింది బయటికి పోదాం రాని అలా బయటికి పోయా వాళ్ళు ఇంటికి పోయినా కొద్దిసేపు పిల్లలతో ఆడుకున్న మరి డాడీ కాల్ చేసి మరి ఇంటికి వచ్చేసా ఇంకా ఇంకొక ఫ్రెండ్ కి కాల్ చేసా వచ్చినాక
అవునా
అంతే ఉమ్
ఎందుకండి ఈరోజు మీరు అంత స్పెషల్ గా మీ ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్లారు ఈరోజు
ఆ ఏం లేదండి తను ఏదో ఎప్పుటినుంచో రమ్మని అడుగుతా ఉంటే నేను మళ్ళొస్తా మళ్ళొస్తా అని అంటా ఉంటి ఈ రోజు ఇంకా వాళ్ళమ్మ కూడా అడిగేసరికి ఇంక వెళ్ళానండి
అవును అక్కడికి వెళ్ళి ఏం తిన్నారు ఏం చేశారు
అక్కడికి వెళ్ళాను వాళ్ళు ప్యూర్ హార్ట్ తో వెల్కమ్ చేసినారు అంటే మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆ ఇంకా వాళ్ళింట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు ఒక చిన్న పాప ఒక చిన్న పిల్లోడు వాడితో ఫుల్ తన్ను వాడితో ఆడుకుంటా ఉన్నాను ఇంకా వాళ్ళ ఇంట్లో ఆంటీ నాకు అన్నీ తెచ్చి పెడతాంది తిను తిను అని నేనేమో తింటాను అంటే అని పక్కన పెట్టేస్తాన్నాను
అన్ని తిన్నారా ఆక్కడే పెట్ టేసో చ్చారా మీరు లేదంటే పార్సల్ తెచ్చుకున్నారా బ్యాగ్ లో పెట్టుకొని
మరీ అంత కాదండి నేనేం పార్సల్ తెచ్చుకోని ఎంత లేదు తెస్తా ఆ ఒకటి మాత్రమే తీసుకొని ఇంకన్నీ అట్లే పెట్టేసి డాడీ వచ్చేసినాడు అని తొందరగా వచ్చేసా వాళ్ళు మంచిగా మాట్లాడినారు
తే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటండి అంటే మీరు ఎక్కడికన్నా ఇలా ఫ్రెండ్స్ అలాగ ఏమన్నా వెళ్ళారా మీ ఫేవరెట్ ప్లేసులు కానీ అలా
ఫేవరేట్ ప్లేస్ కి వెళ్ళలేదండి ఫ్రెండ్స్ తో వెళ్ళాను అంతే
ఓకే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి
నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేస్ వచ్చి వృందావనం అండి
ఓకే అవునా ఎందుకండి అట్లా మీకా ఫేవరెట్ ప్లేస్ అక్కడ ఏం స్పెషల్
అక్కడ కృష్ణుడు ఉంటాడు కదా నిజంగా కృష్ణుడు అక్కడే ఉంటాడు కదా అక్కడ ని ఆ అక్కడికి పోయ్యి మంచిగా ఎంజాయ్ చెయ్యాలని ఆల్ టైమ్
మీకు కృష్ణుడు అంటే ఇష్టమా అండి
అవునండి
ఓకే
కృష్ణుడంటే ఇష్టం లేనోళ్ ఎవరైనా ఉంటారా అండి
ఆ ఉండదిలేదు మీరు ఫ్యూచర్ లో ఏం చేయాలనుకున్నారు
ప్రస్తుతానికి అయితే ఏం అనుకోవట్లేదండి ఎందుకంటే అనుకున్న కొద్దీ అది జరగదండి
ఆ అలా అనుకోకూడదండి అను అనుకున్న కొద్ది జరగదు అని అనుకుంటే మనం అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం
అట్లా అనుకొని డిసప్పాయింట్ అయితుందండి
ఆఒ ఒక మంచి సక్సెస్ కావాలంటే కొన్ని డిసప్పయింట్స్ అన్ని ఫేస్ చేసే వెళ్ళాలండి అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావ్ డైరెక్ట్ నువ్వు సక్సెస్ అవుతే నీకు గెలుపు అనేది ఒకటే తెలుస్తుంది ఓటం అనేది కూడా తెలియాలి కదా నీకు
అదే హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అండి మీరు ఎన్ని ఫెయిల్యూస్ వస్తే అంత సక్సెస్ అనేది నీ
యాయా ఆ అదే అండి అందుకే చెప్తున్నాను ఏ రోజు మీరు డిసప్పాయింట్ కాకండి
చాలా ప్లాన్స్ ఉన్నాయండి ఫ్యూచర్ లో అట్లా ఇట్లా అని ఆ ఆ వా టిలో ఏదో ఒకటి జరిగితే చాలండి
ఓకే ఓకే జరగాలని కోరుకుంటున్నాంలేండి
ఉ థ్యాంక్స్ అండి
మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఫ్యామిలీతో ఎక్కడకైనా టెంపుల్స్ కానీ ట్రిప్స్ కానీ అలా వెళ్ళారా
ఆ వెళ్తామండి మేము కార్తీక మాసం వస్తుంది కదా అప్పుడు మేము స సంగమేశ్వరం అని ఒక ఊరు ఉందండి అక్కడికి మేము అందరం కలిసిపోతాము పూజ ప్రతి ఇయరు చిన్నప్పటి నించి పోతాం అందరూ ఇంట్లో అందరూ బాబాయ్ వాళ్ళు అందరూ అక్కడ ఇం తా బాగ్ ఫన్ వున్ ఉంటదంటే చాలా బాంటదం ఆ ఆ క్లైమేట్ బా అన్ని టెంపుల్స్ అ అన్ని టెంపుల్స్ అక్కడే ఉంటాయండి కొండలు పెద్ద పాదం ఉంటుంది స్వామి వారిది అక్కడ మేము అక్కడే ఫుడ్ తీసుకొని బొయ్ అక్కడే ఒక చిన్న పిక్నిక్ లాగా అక్కడే తిని అక్కడే వాటరు వాటర్ ఫాల్స్ అవునండి అక్కడ వాటర్ ఫాల్స్ అన్ని ఉంటాయ్ చిన్న పిల్లోడు ఉన్నాడు సాయి అని మా తమ్ముడు వాడితో ఆడుకుంటా ఎన్ని ఫొటోస్ మొన్ననే అండి రీసెంట్ గా నా పెళ్లియలో అన్ని ఫొటోస్ ఉంటే సాయి ఇంటికి వచ్చినప్పుడు చూపించినా అండి. ఎంత బాగున్నాయో అప్పుడు ఇప్పుడు అందరూ దూరంగా వెళ్ళిపోయినారు. ఈ ఇయర్ పోలేదండి, నా లాస్ట్ ఇయర్ పోలేదు ఉందంతా ఎప్పుడు పోతా అనుకున్ని
ఓకే మీరు మీ కాలేజ్ లో ఆ అంటే ఏం మీ మీ కాలేజ్ లో మీ ఫేవరెట్ పర్సన్ కానీ అలా ఏమన్నా ఉన్నారు, ఫేవరెట్ టీచర్స్, ఫేవరెట్ ప్లేస్
ఫేవరెట్ పర్సన్ అంటూ ఎవరు లేరు, అండీ అందరూ మన్నోలే, ఇంకా ఫేవరెట్ లె ఇటు సైడ్ వచ్చి పూనం మ్యామ్ అని ఒక మ్యామ్ ఉండేదండి. ఆ మ్యామ్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిందనమాట, యవ్వర్ని, తేడా చూపించదు ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా అందరితో, ఈక్వల్ గా మాట్లాడుతుంది ఎవరైనా మాట్లాడకపోతే ఇంకా పిలుచుకొని మరి మాట్లాడుతుంది ఆ నేచర్ నాకు బాగా నచ్చిందండి. ఆ మేడమ్ లో
అలా ఉంటే చాలా బాగుంటుంది.
అవునండి నేను ఆ మేడంతో మాత్రమే మాట్లాడేదాన్ని, మేడం కూడా నాతో ఎప్పుడు బయట కనిపించినప్పుడు మాట్లాడేది. క్లాస్ బయట ఆ అది మంచి మెమోరీస్ చాలా బాగుందండి, అందుకే ఆ మ ఆ మ్యామ్ ది నెంబర్, మాతోని పెట్టుకున్నాం,
మీరు కాలేజ్ కి డైలీ వెళ్తారు కదా మీరు ఎక్కువ ఫేస్ చేసిన మూమెంట్ ఏంటండి శాడ్ గాని, హ్యాపీనెస్ కానీ ఏమన్నా,
సార్డ్ మూమెంట్ వచ్చేసి, సడెష్ట తింగ్ అంటే, ఇప్పుడు మనతో వస్తాంటారండి మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా,
ఓకే
వాళ్ళు వేరే ఫ్రెండ్స్ను చూసింటారు.
ఉ
మనల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు చూడండి అది మోస్ట్ సాడెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్,
అప్పుడు మీరు బాధపడకూడదండి వాళ్ళు మనల్ని వదిలిపోతున్నారంటే వాళ్ళకి వాళ్ళు లక్కీ పర్సెంట్స్ కాదు మనల్ వదిలిపోతున్నంటే మనం లక్కీ,
బట్ మనము అన్ని సిచ్యుయేషన్ బట్ బట్ వాళ్ళ సిచ్యుయేషన్ గురించి అంటే ఆ టైమ్ లో వాళ్ళు వెళ్ళిపోల అని రీజన్ ఉంటే ఆ సరే ఓకే అనచ్చ, చండి. రీజన్ లేకోకుండా వాళ్ళ కుష్మే పోవడమనేది
ఎప్పుడొ ఒకసారి నీ వాల్యూ వాళ్ళకి తెలుస్తుందిలేండి.
అది ఎవ్వరు అ అలా అనుకుంటారండి కానీ ఎవరికి తెలియదు రియాలిటీకి వస్తే.
ఏ రోజు ఒక రోజు తెలుస్తుందిలేండి. మీ బిగ్గెస్ట్ ంచి హ్యాపీ మూమెంట్ మీ కాలేజీ లో చెప్పండి.
కాలేజ్ లో హ్యాపీ మూమెంట్సే లేవండి అసలు నేను ఎతుక్కుందామన్నా కూడా ఉండవు అసలు. హ్యాపీయెస్ట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ ఆ అది చాలా వరస్ట్. దాని గురించి చెప్తే హిస్టరీలు వస్తాయండి. మరి హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి మా చెల్లెలు, మా తమ్ముడు, నేను ముగ్గరే ఉన్నప్పుడు ఏం చేసినా అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితది కాలేజ్ లో లోపల మాత్రం. బయట నార్మల్ గా ఎప్పుడనా వెళ్ తము. బట్ కాలేజ్ లో మేము ముగ్గురం రేరు కలుస్తామండి. సో అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితది.
మీరు ఎక్కడికైనా ట్రిప్స్ కి వెళ్ళారా మీ ఫ్రెండ్స్ తో కాలేజ్లో అలా.
ఆ వెళ్ళానండి రీసెంట్గా ఆహోబిలం కని వెళ్ళాను.
అవునా మంచిగా ఎంజాయ్ చేస్తారా అక్కడ.
ఉ చాలా బాఎంజాయ్ చేశానండి. నేను చిన్నప్పటి నుంచి చూడని ప్లేసెస్ అక్కడ మా ఫ్రెండ్స్ ద్వారా చూసానండి. అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. హ్ అక్కడ కొన్ని దగ్గర్లో ప్లేసెస్ ఉంటాయండి అవి బాఉంటయి.
ఇంట్లో ఏమన్నా వంట అలా చేసారండి మీరు అమ్మకి హెల్ప్ అలా.
ఆ మమ్మీకి ఆ ఎప్పుడైనా రేరేనండి. ఎక్కువ హెల్ప్ చేయను.
నార్మల్గా మీరు ఇంట్లో ఏం చేస్ సరేండి డైలీ ఇంటికేళ్తే ఆ పీజీ అంటే హాస్టల్ల్లో ఉన్నవి కాకుండా.
నార్మల్గా ఏదన్నా మమ్మీ చిన్న పనులు చెప్తే, ఆ ఎక్కువ చెప్పదు మమ్మీ. ఉన్లే కూర్చో నేను చేస్తా అంటది. దాని వల్లే నేను ఇట్లా తయారయినా నేమో అనిపిస్తది ఒకొక్కసారి.
క్కి అండి.
లక్కీ కాదండి. ఇంకా నాకు ఏం రాదు అనిపిస్తది. కానీ అ అలా చెప్తుంది మా మమ్మీనే మళ్ళీ ఆ ఏమంటుందంటే ఒక్క పని కూడా చాత కాదు. అంటది అప్పుడు ఎంత ఎట్లు ఉంటది చెప్పండి అసలు. హలో
అవునవును
చేసేతప్పుడు వద్ అనేది ఎందుకు మళ్ళీ ఒక పని కూడా
మీరు వద్దంటే వెళ్ళిపోకూడదండి ఆ నేను చేస్తా తను పర్లేదని చెప్పాల
ఉ ఉ వద్దా అన్నక ఎట్లా చేయబుద్ధి అవుతుందండి
ఓకే అండి నా కోసం పది నిమిషాలు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్
థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ
ఓకే బాయ్
బాయ్ అన్